ఆ హలో రా
వినిపిస్తుందా అక్క
వినిపిస్తుంది రా నీకు వినిపిస్తుందా బానే
ఆ వినిపిస్తుంది అక్క ఆ ఉంద క ఎక్కడున్నారు అక్క
హాస్టల్లో రా నువ్వు
ఇంటికాడ కదా అక్క ఆహ లేదు లేదు ఇంటికాడ
ఇంటికెళ్ళావా
కలర అయిపోయి నా కాస్టల్లో లేను ఇప్పుడు
అవునా
మ్ హాస్టల్ ఇబ్బందిపోతుందని అందుకే డేస్ స్కాలర్ అయిపోయా
దగ్గర మీది అక్కడేనా
ఆ కొంచెం దగ్గరే అక్క వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ
అవునా మరి డైలి తిరుగుతున్నావా
ఆ తిరుగుతున్నాను అక్క ఏ బస్ లోనే కదా
ఆ మరి కంఫర్ట్ ఉందా
ఆ పర్లేదు అక్క ఒక్కో రోజు అడ్జస్ట్ అవ్వాలంటే ఇరుకిరుగ్గా ఉంటది కదా అలా అలా ఒక్కసారి బస్ మిస్ అవుతుంది మ చేసుకోవాలి అట మిగతాదంతా ఏం పర్లే బట్ టైమే కుదరట్లా అంటే ఒ ఒక్కొక్కోసారి ఆ ఒక్కోసారి ఫస్ట్ వెల్లిపోతున్నా ఒక్కోసారి లేట్ వెళ్ళపోతున్నా అ అ చూస్తే ప్రిన్సిపల్ సార్ చేత తిట్టించుకోవాల్సి వస్తుంది
ఏ టైమ్కి స్టార్ట్ మీ క్లాసెస్ మార్నింగ్ నైన్ కా ఎయి క్క
నైన్ థర్టీకి అక్క క్లాస్ స్టార్టా
అలా అయితే వెళ్ళొచ్చులే మార్నింగ్ సెవెన్ కి స్టార్ట్ అయిపోయినా ఇంటి దగ్గర
లేదు లేదు ఎయిట్కే స్టార్ట్ అవుతారు గానీ అయన నైన్ తర్టీ కి కాలేజ్ అయితే నైన్ ట్వంటీ కళ్ళ ఉండాలంట
ఉ
అది ఇదని ఎన్ని చెప్పినా కొంచెం ముందుకు కదలండి ముందు బస్ ఎక్కండి అది ఇదిని మాట్లాడుతున్నాడు మరి ఓర్ లెక్కమ్మా ప్రిన్సిపల్ ఏడా ఉండడా
అందరు అది చెప్తున్నారు ఆ చాలా మంది మాట్లాడారు
ఆహా మీర ఎప్పుడు చేసుకున్నారు దీనింది
అది ఫస్ట్ ఒక ప్రాడట్ వచ్చింది తోడు
ఆ ఆ అప్పుడే చేేసుకున్నా
ఆ మనం అందర ఒక గ్రూప్ లోనే ఉన్నాం
ఆ
నేను ఇందాక నీ నేమ్ ఫీడ్ చేసా అన్నమాట ఉ చూసా చూస్తే బ్యాచ్ నైన్ పాయింట్ వన్ నైన్ అది ఉందిగా టార్గెట్ కార్యదేవి అందులో ఉన్నాం
అదేనక్క మీరు అంటే మిగతా వాళ్ళు కూడా చేసేవాలేదా అని అని తెలి రేనా ఆటుడింది అక్కతో మాట్లాడు అది ఇది అని
ఆ చెప్పింది నువ్ మాట్లాడలేన తర్వాత మాట్ లాతను
అదేంగా
ఇంకా ఆ పిల్లతోనే మాట్లాడలే ఇంకా నాతో ఎప్పుడైనా మాట్లాడచ్చు అసలే ఫస్ట్ మాట్లాడు అని చెప్పేసి అన్నది అయిపోతే అది ఎన్నయిపో కాస్ నది
లేదక్క నాది ఎంత నేను స్టార్ట్ చేసిన నిన్నే అయింది అది మిస్ మిస్ అయి అయింది అక్క నాకు కట్ట అపోయింది సిగ్నల్ వల్ల
నే ఎలాగ కతాయితేద
త్రీ టైమ్స్ కట్ అయిపోయింది అక్క జీరో అని పడిపోయింది నాకు త్రీ టైమ్స్
నాలు త్రీ టైమ్స్ పోయిన్నా సార్
అది త్రీ టైమ్స్ పక్కన పెడితే ఈ రోజు మార్నింగ్ మా ఫ్రెండ్ కాల్ చేద్దా అని చేస్తే జస్ట్ రింగ్ అయ్యంది కట్ అయిపోయింది దానికి జీరో పడిపోయింది మరి ద పడిపోంది అనుొని ఇంకో మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే అది వచ్చింది ఒక టెన్ మినిస్ కాల్ ఎందుకంటే ఒకే బెంచ్ లో తింటా ఉన్నా అనమాట అప్పుడు మాట్లాడి
ఓకే ఇంకా నువ్వు ఇలా కాల్స ఏమన్నా ఉంటే మాట్లాడు దానికి కూడా అమౌంట్ కడతాయి మ నువ్వు మాట్లాడనా
ఆహా
ఎయిటీ రుపీస్ ప లైక్ ఇప్పుడు నేను నీకు చేసా కదా నాకు హండ్రెడ్ నీకు ఎయిటీ నువ్వు చేసినప్పుడు నీకు హందడు నాకే
ఆ మీరెక్కడెక్క ఉండేది
ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారా
ఆహా అంతా ఫుడ్ అంతా ఓకేనా అక్క
మాకు ఫుడ్ బానే ఉంటదా మీత మీ హాస్ల్లో కంపేర్ చేస్తేకు బాగా మా మీద బాగానే ఉంది చపాత ఉంటది మాకి నైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్
హ
మధ్యాహ్నం ఇంకా రైసు కర్నీ భేదవట్టం
ఫుల్ డైట్ లో ఉంటారు లే లెక్క
టైట్ ఏం లేదరా
గదే టైట్క్క మార్నింగ ఆఫ్టేర్నూన్ చపాతి రోటీ అంట అదే డే
ఇంకా
అంటే మార్నింగ్ నుంచి పర్టికులర్గా కాలేజ్కి వెళ్తున్నారు అక్క మీరు చదువుకోవడానికి
అది కాలేజ్ ఏమి ఉండదురా స్టడీ హల్ ఒకటి ఉంటది అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉండడమే
అంతేనా అంటే మీరు పర్టికులర్ గా కాలేజ్కి అటెండ్ అయ్యి అదంతా టెస్ట్ లేదంతే ఏం లేదు కదా
ఆ అంటే డిగ్రీ తర్వాత అడిషనల్ గాని జెస్తున్నది మీరు
ఆ
ఆహా అంటే కొంచెం డిగ్రీ క అంటే కొంచెం బెనిఫిట్ ఎక్కువేనా
ఆహ లేదు అడిషనల్ గా ఏమి లేదు రా ఇది డిగ్రీ అయిపోయింది గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నా ఇంకా అంతే
ఆహా ఆ ఇప్పుడు అర్ధం అయిందిలే
ఆ
ప్రిపేర్ అవ్వక్క బాగా ప్రిపేర్ అవు ను్వు
అవ్వాలీ
మేము మేము సపోర్ట్ ఇస్తాం అక్క మేము
ఇవండీ రా
సపోర్ట్ ముఖ్యం బిఘలు సపోటి ముఖ్యం బిఘలు పాప ఉదయానే చాలా కష్టపడుతుంది అక్క ఇంటికాడ అయితేను చానా ఆ బర్లు ఉమ్ అది దీది అని చెప్తుంటే అది ఇద్దను ఇద్దను అని చెప్తా ఉంటుంది
హ్మ్
ఏం చేద్దాం అక్క మా కూడా ఇంట్లో అదేనక్క పరిస్థితిలా అజ్ చేయాల ఇజ్ చేయాల ఉన్నాకప్పుడు ఇప్పుడు అదం తా ఏం లేదు
కొంచం ఉంటేనే టైం పాస్ అవ్ తాది రా ఇంట్లో అది ఇంట్లో లేకపోతే ఏదో ఖాళీ ఖాళీగా ఉంటున్నట్టు అనిపిస్తది
హా అవునక్క బట్ మా కుక్కల కుక్క పిల్లతో సరిపోద్ది లే అక్క మాకు
పేట్ లవర్ ఆ మా అయితే
ఎందక్క
పేట్ లవర్ ఆ
అంతే ఉం ఇప్పుడు కూడా ఏ మొలా ఆ మూలా పనుకోనాయి అక్క అసలు టైమ్ ఎ సరిపో ఆ అసలు టైం ఏ సరిపోదు వాచ్ పొద్దున్న నుంచి సాయంకాలాం ఆడుకుంటా ఉండొచ్చు అసలు టైం ఈజీ గడిచిపోద్ది అసలు ఒక్కసారి అనిపిస్తుంది నేను ఈ రోజు హాలిడే పెట్టింది ఓట్ల కోసం చూసుకునే దానికి అనిపిస్తుంది నాకు స అన్నట్టు ఇంక మా క్లాసు వాళ్ళు అందరు అంటా ఉంటారు ఆ కుక్కపిిల్లలా కుక్క పల్లలు చూసుకుంటా ఉండు పొద్దున్న నుంచి సాయం కలి కాలేజీ రావాకు ఏం రావాకు ఇదే పని ఏదో ఒకట్లేమో మీకంటే ఇష్టం లేదు మాకు ఇష్టం కదా అది ఇదిేని మాట్లాడుత నేను హ్మ్
వీడియోస్ చేస్తున్నావా ఇంక
ఆ చేస్తున్నానక్క బట్ ఏ ఒక నాలుగు రోజుల నుంచి ఎది స్పోర్ట్స్ అప్పుడు రెండు చేసాను
అవునా నేను నాకు రాలేదులే చూలే
ఇంకా దాని తర్వాత ఇంకా ఒక రెండు రోజులు నెట్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అయింది కనెక్షన్ సరిగ్గా లేదని దానివల్ల హీటింగ్ ఆగిపోయింది ఇంగ నిన్న కావాలో వీడియోలన్ని గ్యాదర్ చేసుకున్నాను ద థర్డ్ డేది సెట్ చేస్తే దాని తర్వాత ఒక మూడు నాలుగు వీడియోలు ఉన్నాయ క్క
వర్ష అయిలా
అంటే నార్మల్ నెట్ లేకుండ ఎడిటింగ్ ఉంటది కదా
ఆ
అదైతే నార్మల్ గా రెండు మూడు వీడియోలు డాన్స్ వీడియోలు అట్లా నార్మల్ వీడియోలు ఒక రెండు సెట్ జేసుకున్నా అంతే నెట్టు లేకుండా
ఓకే
ఇంకా మిగతా వీడియోలు ఉన్నాయి అది ఆ అంటే నేను బయట ఇంక కాలేజీకి పోతే కుదరదు కదా క్క ఆడియో అట్ ఇవ్వడానికి
అక్క కాలేకేళ్తవ గమా అసలు
ఆ ఇంక ఇంటికొస్తేనే ఇంకా దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఇంకా ఆడియో ఇవ్వాల ఇంటికాడ ఇంక పీస్ఫుల్ గా ఉంటేనే
బస్లో మ అక్కడ నాక్ కుదర్దు కదా ఆ టైమ్ లొ సెట్ అవ్లా
ఏందక్కా
ఫస్ట్ జర్నీ వన్నాఫ్ అవర్ అన్నావుగా ఇంటికి ఆ టైమ్ లో ఎడిటింగ్ చేసుకో టైం సేవ్ అయిద్దిగా
ఆ ఆ టై లో బస్సు లో అది ఇది జర్నీ అన్నప్పుడు వీడియోలున్నీ గ్యాదర్ చేసుకొని ఒక సెట్ లా చేసుకుంటాను ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ కవర్ ఇచ్చుకుంటా అట్ట
మీది మొన్న కాలేజీ దాగా వీడియో చేశారు చూడు
అ ఆ అ ఆ
చూస్ నవ్వుకొన్న బాగా
అక్కా నువ్ ఫస్ట్ లోనే ఉన్నవ్ ఇంకా ఎక్స్పరిమెంట్ దగ్గేరే ఉన్నావ్ ఇంకా చానా పెట్నా మధ్యలో నేను
మొన్న మా చెల్లెలు ఇంటికి వచ్చినప్పుడే సంక్రాంతి అ ప్పుడు చేశాం
ఆహా ఆమ్ ఆమ్ మీ అమ్మ కూడా చెప్తా ఉంటది అక్క మొన్న కూడా నేను ఒకసారి మాట్లాడా ఇంటి దగ్గర ఎక్కడ నేను ఉన్నప్పుడు ఆడ ఇంటి దగ్గర ఉన్నప్పుడే
ఓకే
ఇప్పుడు బాగ మాట్లాడుతది
ఉమ్ నాగాని తెల్సు ఇంట్లో వాళ్ళు బానే సపోర్ట్ చేస్తున్నారా
ఆ అవునక్క అంటే మా అమ్మ చెప్తది ఇంకా కుక్కపిల్లల వీడియోలు దిగుడద అది దిగుడద ఇది దిగుడ్ దని అంటే అయ్యి అల్ల అల్లరిగా తిరుగుతా ఉంటాయి కదా కొట్టుకుంటా అట్ చేస్తాయి సా ఆకుక్కపిళ్ల వీడియోలు అట్ల చే లోకి పోయి ఏదన్న కాస్ట్యూమ్ వేసుకో చేలో కన్నా పోయి వీడియోలు తీసుకోకూడద అది ఇదిఅని మా అమ్మ అన్ని అడ్వైస్లు ఇస్తా ఉంటది
ఆగే మనదే అప్ రేప్ వెళ్ళ
హ్మ్ అంటే మా మా ఇంట్లో వాళ్ళ అక్క తమ్ముడు ఎవరు వీడియోలు కూడా పట్టుకోరక్క సరిగ్గా తీరు
ఆ ఇది కూడా ఉండాలి లేరా నిజంగా చేసే వాళ్ళు ఎలా ఉన్నారు తీసేవాళ్ళు కూడా మంచిగా ఉంటే
ఆ మా తమ్ముడు అసలు వట్టించుకోడు బట్ మా అక్క ఫోటోలు తీస్తుది వీడియోలు తీస్తుది ఇంకొక్కసారి వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు అట్టట్ట మా మా అమ్మ చేతికిస్తే మా అమ్మ తెస్తుంది అంటే కుర్చీసి కుర్చీ పెట్టేసి నువ్వు థీమా అన్ని సెట్ చేసి పెట్టించేసి గమ్మ పట్టుంటుంది అట్ట కెమెరా మ్యాన్ కాలేజీకి వస్తే ఇ దిగులేదు అందరు ఫోన్లు ఉంటాయి మంచిగా తీసుకుంటా ఉండేది
కాలేజీ లో ఏం ప్రాబ్లం లేదు ఎవరు చాలా మంది తీయమ పట్టుక మంది తీస్ తీయ్యమంటే తీస్తారు
మ్మ్ అంటే వాళ్ళ ఫో అంటే నా ఫోన్ బాలలేదని ఇంకా వాళ్ళ ఫోన్లన్నా తీసుకుొని ఇప్పుడు రెహనా ఫోనే తీసుకుంటార అంటారు నేను చాలాై అస ఆ వీడియోలు తీసింది కూడా చాలా సైమ్ంలో అసలు రెహనా ఫోనే తీసుకు
అట్డ దాంట్లో బాగానే వస్తాయి
మ్మ్ అందువల్ల రాయానా ఫోనే తీసుకుంటుంటాను నేను ఇప్పుడు అసలు ఏం లేదు అక్క కాలేజీ లో వీడియోలు తీసుకునే దానికి కూడా కుదరట్లేదు అక్క అసలు స్పోర్ట్స్ వల్ల అట్ట కుదిరింది ఇంకా అన్ని ఫోన్లు అన్ని సబ్మిట్ చేసేయడం అది ఇదిని అట్ట అంటే అ రూల్స్ అన్ని మరిచేసారు అక్క
కాలేజ్కి అల్లో లేదా మొబైల్
ఆప్ప వచ్చ రాంగనేే క్లాసుల్లో వచ్చి రాంగానే ఫోన్లు సబ్మిట్ చేసేయాలంట అది మ్మ్ ఆ రూల్స్ అన్ని పెట్టేసారు పాపం ఏ షిఫ్ట్ లంటా తెలిసే ఉంటదిలే అదే రూములు షిఫ్ట్ చేయమన్నార దిదేనే
అదే అయితున్నారాట్
హ్మ్
ఇనొక ఒక అమ్మాయి ఎవరో ఎవరో పాపం మాట్లాడిర్ వాళ్లకు రూమ్ లేదంట అడగాలి అని చెప్ యస్ అందగాంత
ఆహా ఇప్పుడు మా వొళ్లు పరిస్థితి కూడా అయితే రక ఇప్పుటి వరకు నేనున్న మా రూమ్ లో ఉనోళ్లు కూడా ఇప్పుడు షిప్ ది బోవాలంట ఈ నేను ఏంటా షిఫ్ట్ అవ్వడం మంచిది అయిందిలే అనుకున్నా
బయట పిజీస్ చుస్ చూడాల్సిందిగా మరి ఏ
వాళ్లు ఆల్రెడీ నేను ఇంటికి రాకముందే ఇట్లా మనం పీజీనికి పోదాం అని చెప్పి అడిగితే
హ్మ్
ఆ మా ఇంట్లో ఒప్పుకోరు అది ఇది అది ఇది నస్కారు అక్క ఇంగ్ ఉంగ్ ఓలందర్ టయానికి ఇట్లా ఉండవు లేదో అన్నట్లేరు పోదామా అన్నట్టు గుడ్లేరు. జస్టు ఆ ఆ ఆ చూస్తా చూస్తా అది ఇది అంటున్నారు. ఇంకా న్ ఇంక నాకు ఫీజు వల్ల అది ఇది ప్రెజర్ అయిపోయి, ఇదంతా అయ్యే పనిలెక్క అనిపిత్తలేదని చెప్పి ఇకంతే, ఇంక అక్కడ నుంచి త్రీ వన్ స్టార్ట్ అవ్వక్ ముందే ఆపేసా. ఇంగ ఇంటికి వచ్చేస ఇంగ ఇంటికాడ్నుంచి పోనే పోలా.